హలో బాగున్నారా అండి బాగున్నామండి. గుడ్ ఈవెనింగ్ అండి
ఈ రోజు మీ ఏం చెయ్యదండి ఉన్నాము మీరు ఖాళీగానే ఉన్నారా.
ఆ మేమయితే ఖాళీగానే ఉన్నామండి.
ఈ రోజు మీ వాతావరణం ఎలా ఉందండి.
ఈ రోజు టే ఇప్పుడు మనకి ఎండకాలం కదండి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎండ చంపేస్తుందండి. పొద్దున మేము అవునండి. ఒక కొద్ది క్షణం బయటికి పోతే చాలండి. చెమట అట్లే మొత్తం నీళ్ళ మా చేస్తుందండి.
అవునండి అసలు బయటికి ఎవరు చె పోయి పనులు చేసుకోలే
అవునండి ఇప్పుడు మేముండే ప్రదేశంలో అయితే పార్టీ ప్లస్ ఉందండి.
అవునా మేముండే దగ్గర కూడ అంతే ఉందండి అసలు అసలు ఎవరు బయటికి వెళ్ళ ఆ మధ్యాహ్నం పూట్ల పనిలు చేసుకోవాలంటే వాళ్ళకి ఇంగా వడ దెబ్బలు అన్ని ఇవే కొడుతన్నాయండి. చాలా అంటే చాలా కష్టం అయిపోతాంది. అ పనుల్ చేసు పోవడం అందరూ
నండి ఈ ఎండాకాలంలో పనులు చేసు కష్టమే బయట తిరడం కష్టమే ఇంక మనిషికి నీళ్ళు లేకుంటే
అవును నీళ్లు ఖచ్చితంగా మంచిగా తాగాలండి ఇంకా
ఏ వేడ్నీల్లయితే అసలూ
కానీ ముందు ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ కొంచెం ఇంకా అంత ఎండ రాలేదండి ఇంకా పొయ్యే కొద్దీ వస్తుందేమో కానీ ఇంకా ఇది స్టార్టింగ్ అవునవును చాలా అంటే చాలా తే ప్రే ముందు తో పోలిస్తే ఇప్పుడు చాలా సగం లో ఉంది ఇప్పుడే సగంలోనే మనకి ఇంత వే ఉందంటే ఇంకా వెళ్ళి వెళ్ళే కొద్దీ చాలా అంటే చాలా కష్టం అయిపోతుందేమో అండి
మనం చూద్దామండి దాన్ని కూ కూడా మనం గ్రహిద్దాము కొన్ని రోజుల తర్వాత మన అర్తమౌతుంది ఏ విధంగా ఉంది ఏ విధంగా లేదు ఇప్పుడే చంపేస్తుందండి ఇంకొన్రోలు పో
ఇంకొన్రోలు పోతే ఇంగ చాలా చాలా విపరీతంగా పోతుంది ఇంకా ఎవ్వరు కూలర్లు
అవునవునండి ఇంకా అంత జనా జనాలు మొత్తం ఇంకా ఇట్లా కూలర్ కి ఏసీ
ఏసీకి అతక్కుపోతారు అసలు లేకపోతే రాత్రిపూట ఇంటి పైనకెళ్ళి పనుకుండే వాళ్ళు టారూ చల్ల గాలి కోసాము చాలా ఊర్లలో చాలా ఊర్లల్లో కూడా ఇలా పైన పనుకుంటారు కదాండి
అవునవును పనుకుంటారండి అది కాదండి ఇప్పుడు ఇప్పుడు ఎండాకాలం కదండి మీరు నార్మల్ గా ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్
ఇంట్లో ఉన్నప్పుడు ఎండాకాలం ఫ్యాన్ వేసు కొని బాహ్ ఉంటామండి అంటే బైటి
అంతెనా అది కాదండి ఈ ఎండాకాలంలో మనం సల్లగా జ్యూస్లు
అవును ఆ ఫ్రూట్స్ కొంచెం బాగా తీస్ కాల్ అండి ఈ ఎండకి అవి కూడా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ బాగా తీసుకుంటే మనకు కూడా కొంచెం బాగుంటుంది ఆ మెయిన్ గా ఇప్పుడు ఇంకా సీజన్ కదండి వాటర్ మెలన్ కూడా
మళ్ళీ ఈ ఈ ఎండ ఈ ఎండాకాలంలో మామిడికాయలు కూడా సీజన్ కద
అవునాం కానీ అవి హీట్ కదండి చాలా ఇంకా ఎక్కువ చేస్తుంది ఆ కానీ ఇదొక్క సీజన్ లోనే కదా ఎండాకాలంలోనే కాబట్టి ట్టి వచ్చేవి ఇంకా మనం అందరము ఇష్ ఇష్టంగా తింటాము ఈ ఫ్రూట్
ఈ ఎండాకాలంలో
మీ ఎండాకాలం ఎండ ఉన్న రోజు ఎట్లా అండి మీరు పనికి పోతే ఎట్లా చేస్తారు ఇంత ఎండకి
అ అందుకే అండి పనికే పోను ఇంకా ఎండాకాలంలో మల్ల అ వడదెబ్బికెందుకండి ఇపుడు పనికి పోతే అది తగిలేది తగలిదు అంటడి ఎండకు తప్పకోలేం కదండి
అవునవునండి అందుకే మీ పనులు ఏమన్నా ఉన్నా కూడా సాయంత్రం పూట చూసుకోండి
లే లేద నేన్ పనికే పోనండి అవునండి నాకు ఇష్టం ఉండదు ఇంకా ఇప్పుడు మనం బతికేకే పనులు చేసుకుంటాం ఇంక బత్ కేజి కానప్పుడు ఇంకెందుకండి పనులన్నీ చేసుకొని ఆ అది కరెక్టా కదండి
ఆ అది కరెక్టే లేండి మీకేమైనా పనులు ఉంటే సాయంత్రం పూట వెళ్ళండి లేకపోతే తెలర్జామున లేసి నప్పుడు తర్వాత ఇంకా ఎండ రాకనే ఎళ్ళినా కూడా బాగుంటుందని ఈ రోజు వెదర్ ఎట్లుందండి మీ వాతావరణం ఎట్లుంది
అవును అంతా బాగుందండి అది కాదండి ఇప్పుడు నార్మల్గా పొద్దున పూట మనం లేచినప్పుడు ఆ చల్లగాలికి ఆ కొద్దిసేపు ఉంటే ఇంకా సూర్యుడు అట్లా ఉదయిస్తుంటాడు అట్లాంటాప్పుడు మనం వ్యాయామం చేసుకుంటూ
ఆ అప్పుడ అన్ని అలా చేసుకున్నా కూడా చాలా బాగా మనకి హెల్త్ కూడా చాల చాలా మంచిది ఇంకా ఈ వాతావరణానికి మనము అవన్నీ చేసుకుంటే కూడా చాలా ఆ యూజెస్ ఉంటాయి లైఫ్ ని మంచిగా లీడ్ చేయవళ్లం
అవునవునండి అది కాదండి ఇప్పుడు మనం అట్లా దాన్ని ఆన దాని ఏమంటారు ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు ఆ ఫీల్ ఉంటు
ఆ చాలా బాగుంటుందండి మీరు ఈ ఎండాకాలంలో ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తాగు వెళ్తారండి
నేను అట్లా ఇట్లా చేసి ఒక ఐదు లీటర్లు తాగుతాండి మీరు
ఐదు లీటర్ దాదండి నేను మూడు నుంచి నాలుగు లీటర్లు తాగుతానండి
తాతర్లేండి అయిన
అవునవును
అబ్బాయిని కాబట్టి మేమైన చుప్ మేము మీకన్నా ఎక్కువ తిరుగుతాం కదండి బయట
అవునండి కాడ్ కాబట్టి అంటే మేము కూడా ఇంట్లో పనులు చేాం కదండి అ ఈ పనులు చేసినా కూడా ఈ ఎండాకాలంలో అంటే కిచెన్ లో కూడా ఫ్యాన్ ఉు ప్పు నాంది ాన్ లేకోకుండానే కదా ఆ వంట ఆ వంట వేడి ముందుగానే మనకు వేడిగా ఉంటుంది ఇది కూడా వేడిగానే ఉంటుంది ఆ వేడి ఆ పొద్దున లేసినా కూడా ఆ స్వెట్ అనేది అట్లనే ఉంటుంది కదా
ఆ ఉంటాండి అది కాదు కాని ఇప్పుడు మనం నార్మల్గా
కాబట్టి బయట చేసే పని అయినా ఇంట్లో చేసే పని అయినా చాలా కష్టమే అ అండి ఎవరు ఎవరికి తగ్గట్టుగా పనులు చాలా చాలా కష్టంగానే ఉంటాయి అంటే ఈ ఎండాకాలంలో కొంచెం కష్టం లేండి ఇంకా కాని సమానంగా చూసు కోవాలా చేసుకోవాల అన్ని చేసుకోవాలి అక్కడ ఇప్పుడు కొంచెం అక్కడ వాతావరణం చల్లగా ఉంద అండి లేకపోతే ఉ
అవునండి మేము ఇక్కడ ఒక మంచి ప్రదేశ్ ంలోనే ఉన్నాము ప్రస్తుతానికి అయితే ఎండ తుక్ ఎక్కువే ఉంది ఇంకా పోయే కొద్దిీ ఎండ ఎక్కువ అవుతుందని నేను అనుకుంటున్నాను
కానీ రెండు రోజుల నుంచి అయితే కొంచెం చల్లగానే ఉ ది
అవునవునండి ఈ రాయలసీమ ఆ సైడ్ అయితే చానే ఎక్కువ
అవున అవును చాలా అండి కొస్టల్స్ సైడ్ట్లా అయితే ఇంకా చాలా
అవునవునండి ఈ కాలంలో మనుషులు బతకలు కొంతమంది వడ దెబ్బకి చనిపోతు
అవునవును చాలా అండి ఇంకా ముందు ముందు ఇలాంటిది మనం చాలా వినాలి
చానా వినాల్సి వస్తది చానా చూడాల్సి వస్తది మనము దాని నుండి బారిన పడకుండా దూరంగా ఉండాలండి అవునండి ఎప్పుడు ఇప్పుడు నేను నార్మల్గ బయట పోతేనే
మధ్యాహ్నం పూట్ల ఇంట్లోనే ఉంది మంచిగా ప ఆ ఈవినింగ్ పూట్ల పనులు చేసుకు కొన్ని పొద్ద
అవునండి అట్లాగా అది కాదండి ఇప్పుడు నార్మల్గా నువ్వు ఓ పనికి పోతుంటావు బయట పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేస్త ఇేనా కదండి నీకు డబ్బులు ఇచ్చేది అట్లాంటప్పుడు నువ్వు పొద్దు నుంచి సాయంత్రం వరకు పోకుండా నైట్ పోతా అంటే నైట్ షీఫ్ట్ అయితది కదా అది
నైట్ కాదండి ఈవ అంటే ఇంగా అట్లా పనులు మనం ఏం చెయలేం చెయ్యక తప్పదు అంటే అవసరం లేని వాళ్ళు అఔషర ఇంక అవసరం లేని వాళ్ళు ఉంటారు కదంీ
అవునవునండి అయినా ఈ కాలంలో అవసర లేని వాళ్ళు ఎవరు ఉంటారండి మనం బతుకుతరం కోసం ప్రతి ఒక్క ఎక్కరు కష్టపడే వాళ్ళండి ఉండేది
ఇంకా వాతవరణం ఎలా ఉన్నా కూడా కష్టపడక తప్పదదులే ఎండయినా వాన అయినా చలి అయినా కూడా పోవాల్సిండేది ఇంకా మనం జీవితం కొనసాగించాలా అంటే పోవాల్సిందే కదా అండి ఇంకా పోక తప్ప ప్పదు కానీ ఈ ఎండ ంలో కొంచెం రేష్ తీసుకొని వెళ్తే కొంచెం బెటర్ గా ఉంటుంది.
రెస్ట్ రెస్ట్ తీసుకోవచ్చండి. మరీ రెస్ట్ అంటే వాళ్ళు డబ్బులు ఇవ్వరు కదండీ.
ఆ ఇయ్యర్లెండి. ఈ ఇంకా ఎక్కువ పని చేయడానికి కూడా వాళ్ళకు కూడా కొంచెం ప్రోత్సాహం వచ్చినట్లు ఉం టుంది వాళ్ కొంచెం ఎండలు అట్లే అట్లే అట్లే పని పని చేసి చేసి చేస్తే వాళ్ళ కూడా కష్టమైయిపోతుంది. కదా కొంచెం రెస్ట్ తీసుకొని ఆ చేసినారంటే ఇంకా వాళ్ళకు కూడా బాగుంటుంది. కదా
అడిగేదానికి నేను ఒకే అగ్రీ. అది కాదు ఇప్పుడు మీరే ఒక యజమానిగా ఉంటారు. మీ ఇల్లు కడుతున్నారు. ఆ కూలి పనుల వాళ్ళు వస్తుంటారు. వాళ్ళు వచ్చినాక నువ్వు ఒక గంట రెస్ట్ ఇచ్చేది. రెండు గంటలు ఇస్తారండి.
ఆ అట్లా ఇవ్వర్ లేండి. ఇపుడు అంటే వాళ్ళకి కొంచెం రెస్ట్ ఇచ్చిన కూడా వాళ్ళు మంచిగా మంచిగా అవ్వగలరు. కదా
అవునండి. కానీ మనిషి అన్నాక స్వార్థంగా ఉంటాడండి. మనది మనమే చూసుకోవాలని ఆ విధంగా. ఆలోచిస్తారు. కానీ మనం మాట చెప్పకూడదండి చెప్తే మనసులో ఉండేది చెప్పాలి. అంతేగాని మన దగ్గరకి వచ్చిన కూడా ఒక విధంగా మన దగ్గర లేకున్నప్పుడు ఒక వి అప్పుడు మాట్లాడదాం లేండి.
అవును అట్లా మాట్లాడ కొడాదు లెండి.
అవునండి. ఎందుకు అండి మనిష లాగ ఆ మంచిగా ఉండాలి.
అవునను మీ ఊర్లో ఇట్లా ఏమన్నా మంచి మంచిగా ఫ్రూట్స్ అవన్నీ వస్తాయా అండి.
అంటే మా మా ఊరు సైడ్ ఫ్రూట్స్ అవన్నీ రావండి. మేమే పోయ్ తెచ్చుకుంటాము.
అవునా
మేము ఎక్కువ మా ఊర్లో ఉన్నప్పుడు ఎవరైనా పంటలు ఇప్పుడు పెట్టింటా కాదండి. తోటలు అవి ఇవి పంటలని మేం ఎక్కువ దొంగతనం చేసేకపోతాం తంటి మన్ని ఆ అట్లా చేసినప్పుడు చేయకూడదండి. కానీ తప్పు తప్పదండి. ఎండాకాలంలో
ఎందుకండి. మంచిగా ఫ్రూట్స్ ఉండడానిక
ఆ ఏమండి అర్థం కాలేదు.
అలా చేసి మంచిగా ఫ్రూట్స్ తినడానికి
అవునవునండి అట్లా దొంగగా తిన్నప్పుడు ఆ ఫీలే వేరండి ఇలా మేము ఒకసారి చిక్కొని చాల జరిగి
ఇలాంటి పనులు అన్నీ చేస్తా ఉంటారు అవి వాళ్ళు యజమానులు కూడా తెలుసు అండి మీరు ఇట్లా చేస్తు అ ఏమంటే మన ఊరురో వాళ్ళే కదా అని అంటే ఆ తర్వాత మళ్ళా కూడా ఇం ఇలాంటివి చేస్తా ఉంటారుడి వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేము
ఆ వాళ్ళకి తెలుస అండి మేము ఎక్కువ చేయమని యాదో రోజు చేస్తాం కాబట్టి
సరే అండి సరే అండి మీ సమాచారాన్ని ఇచ్చినందుకు ధన్యవాదములు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి
ఉ